ఆ బాగున్నామండి, ఏం చేస్తున్నారండి,
హలో
ఏమైంది
ఆ వినిపిస్తాండి, ఆ వినిపిస్తానంది తిన్నారా అండి
ఉ తిన్నం అండీ
ఆ తింన్నమండి మేము కూడా ఊ ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి ఫెస్టివల్స్ ప్లానింగ్స్ ఉన్నాయా ఉగాది ఫెస్టివల్ కి
ప్లానింగ్స్ ఏముందండి ఇంకా దీని నుంచి ఇంటికి వెళ్ళడమే ప్లానింగ్ మాకైతే అంటే ఉగాది కి ఇ ఒక్క రోజే హాలిడే ఇస్తారా అది కాక మనం ఇంటి దగ్గర ఆడ జర్నీ చేసేక సరిపోతుంది, ఒక రోజు ఇంటి దగ్గర ఇంక టైం ఆ టైమ్ స్పెండ్ చేసినట్టే ఉండదు, పేరెంట్స్ తో ఇంకా అది చూడాల అండి అటెండెన్స్ అయితే వాళ్ళు ఏమని చెప్పేసినాను అబ్సెంట్ అయితే అబ్సెంట్ అ ఇంకా అది కాక మేము ఎప్పుడు రోజూ కాలేజ్కే వెళ్తున్నాం కానీ అటెండెన్స్ అయితే అప్డేటే చేయటం లేదండి మాకు ఎట్లా పెరుగుతాయి, ఇంకా అటెండెన్స్ మళ్ళీ ఆఫ్సెంట ఏమో తొందరగా పడిపోతుందండి
ఆ అవును ఆచంటయిత మరి వన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ పెరుగుతుంది అదే ప్రసెంట్ అయితే జీరో పాయింట్స్ ఇంక్రీజ్ అవుతే ఎసస్ ఇం ఫ ఆ
అదే కనీసం ఉగాది పండగకి ఇంటికి తళ్ళినప్పుడు వన్ వీక్ అయినా ఉ ే వద్దాం అనుకుంటే ఇంకా కాలేజ్ కి పోవాల్సి వస్తుంది చూడాలండి మీరు పోలేరా అండి ఉగాదికి
వెళ్ళరండి కాలేజ్ ఏమిడి
అదే అనుకుంటాను ఇంకా
అ
అట్లని ఇప్పుడు ఆసన్నికి పెడితే మళ్ళీ లాస్ట్ లో న్యూస్ పెట్టుకోడానికి ఉండదు అది కూడా చూసుకుంటాను ఆ మీరు వెళ్ళలేదా అండి ఒక అదికి ఆస్తులే అండి
ఎట్లా హాస్టల్
ఆ తెలిసిందే కదండి ఇంకా హాస్టల్ లైఫ్ ఏం
అ
కాలేజీ కి వెళ్ళేసి వస్తాము వచ్చేటప్పుడు ఇంకా స్నాక్స్ తింటాము ఫ్రెండ్స్ తో కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు
అ
టీ తాగేసి అట్లే వచ్చేస్తాము ఆ మళ్ళీ ఇంకా తెలిసింది కదా మరి ఇీ చూసుకుంటా కొద్ది సేపుడు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఏమైనా వర్క్స్ ఉంటే వర్క్స్ వసుకొని రాసుకునిదంటే రాసుకొని మళ్కినేకళ్తాము తన్న తర్వాత పేరెంట్స్ త కాళ మాట్లాడి కొన్ని వర్క్స్ ఉంటే చేసుకొని మళ్ళీ అట్టే పడుకుంటామండి ఆ
సే సే
ఆ ఇంకా తెలిసిందే కదా ఎట్లాంటుంది ఏంటి అనేది
అ
మీకు ఎలా ఉందండి మీరు పీజియా హాస్టల్ పిజియా దేశ పాలరా
ఆ పట్ హాస్లర్
మీ ఎలా ఉందండి పీజీలో అంతా సెట్ అయిందా ఓకే నా
అ
అ తడి మీ వ లో అది మీ ఊర్లో ఉగాది ఎట్లా చేస్తారండి
మ బాగా చేస్తారు ఇది
అంటే ఎలా చేసా చెప్తారా మకి
ఏమండి ఏ అంటే మామూలు మార్నింగ్ పూజ చేసుకొని ఇంకా అది ఏమంటారు ఉగాది పచ్చడి చేసుకోని
ఆ ఉగాది పచ్చడి అయితే మ్యాండేటరి అంటే ఇంకా అన్ని దాంట్లోనూ మెయిన్ ఉగాది పచ్చడి
డిఫరెంట్ స్టైల్లో లో వస్తారంతే అది మ్యాన్డేటరీ బట్టు అ
అది కూడా నిజమే
అ
మీ ఊర్లో ఏ పడుగ బాగ చేస్తారండి
ఆల్మోస్ట్ అన్ని బాగానే చేస్తారండి దసరా ఆ గణపతి పండగ అయితే పుళు భారీ చేస్తరు
అ ఆ
అంటే గణపతి పం
ఏంటండి
ఆ అది బాగ చేశార
అ అంటే గణేష్ ఎక్కు పెడతారు మా ఊళ్ళో
ఆహా ఆ అంటే మీ ఊరు పెద్దదా పల్లెటూరా టౌనా అండి
ఆ టౌను టౌను
టౌన్ లోన
నిమజ్జనం చేయాలంటే ఒక టూ టు త్రీ డేస్ పడతాయి
ఆ
అ ఈ కాలేజ్ అంటే మీ కాలేజ్ సరౌండింగ్ ప్లేసెస్ ఎంటర్కని వెళ్ళారా ఎలా ఎంజాయ్ చేశారు ఎన్ని కాలేజెస్ సరౌండింగ్ ప్లేసెస్ కి ఎక్కడికైనా వెళ్లార
సరౌండింగ్ ప్లేసేసా
అంటే మీ చుట్టుపక్కల ఏదైనా ఊర్లోకి వెళ్ళను మీ కాలేజ్
ఓ కాలేజ్ చుట్టుపక్కన ఊర్లా మదనపల్లె అండి ఆ ఏముంది మనపల్లికి ఎప్పుడు ఆ అంత బోయకొండా నే ఉంది బోయకొండకి వెళ్లేేసి వచ్చాము అక్కడ అమ్మవారి గుడి బాగుందండి భక్తులు చాల మంది వెళ్తూ ఉంటారు ఇంక మదన పల్లికీ మ్యాన్డేటరీ అంటే శాపింగ్ కానీ పండక్కి బట్టలు తీసుకోవడం కా అంటే ఏవి కావాలన్నా ఇంకా అన్ని మదన పల్లి లో దొరుతాయిన అనమాట అ
బా ఎంజాయ్ చేస్తార
ఆ ఏమి లేదు ఇంకా ఫ్రెండ్స్ తో వెళ్తే మామలే ఇంకా అంటే మెమరీస్ లాగ గుర్తుండిపోతాయి ట్రిప్కి ఏమన్నా వెళ్ళలేదా అండి
ప్లానింగ్ చేస్తా ఉన్నా బట్ అది ఇంప్లిమెంట్ ఎంత వరకు వెళ్ల్ వెళ్ళిన వెళ్ళిన వెళ్ళిన వెళ్ళిన
ఎక్కడికి వెళ్ళరాండి
ఇక్కడ హ
అ
ఫ్రష్ అయితే అది
ఇంకేం ఇంకేంటండి విశేషాలు
ఆ అక్కడ అంటే కూల్ క్లైమేట్ లో వెస్తే ఇంకా బాగుంటాయి ఆ అంటే చదుకొడం మరి ఇంకేంటండి
అంటే మీ మీరు రీసెంట్ మూవీ చూస్తా రండి ఆ అంటే ఏం లేదు పీజీ కార్డర్ ఉంటుంది కదనండి ఆ కారడలో మాట్లాడుతూ ఉన్న తెరుగు కొంత వాకింగ్ చేసుకుంటా అంటే ఇప్పుడు సమ్మర్ కదండి రూమ్ లో ఉంటే స్వెట్ వచ్చేస్తుాంది ఎక్కువ అందుకనేసి బయట వచ్చి మాట్లాడుతున్నా
పిజి సరా
బానే ఉందండి ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే మీరు రీసెంట్ గా మూవీస్ ఎం చూలేదా అండి
వ సైట్కా చూసిన
ఎం మూవీ చూశరండి
ప్రేమంటే అని
ఏమూవీ అండి
ప్రేమంటే
ఆ బాగుందండి అంటే రీసెంట్గా వచ్చిందా ఓల్డ్ మూవీ నా
ఆ అయిత అదిే మ ఒఓళ్ద అనుకుంటా ఐడియా లేదండి
బాగుందామండి ఆ చూస్తామండి బాగుందంటే చూస్తాం హీరో హీరోయిన్స్ ఎవరండి దాంట్లో
అంటే కో కోట్ మూవీలో అలాయ జ ఉంట వచ్చ అ
ఆహా ఓకే అండి మేము కూడా చూసాం బాగుంటాయి అంతే
పాలస్ దగ్గర అంటే హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ కఫేస్ బాగుంటాయి
ఆ మీదది పనిగా ఇంట బేజీ లో తెలిసింది ఫుడ్ బాగుండదు అనేది అం ఫ్రెండ్స్ తో ఒక్కొక అంటే ఎక్కువ సార్లు వెళ్ళము తక్కువ టయింది అంటే మన దగ్గర డబ్బులు కూడా అంతే ఎక్కువే ఉండదు అన్నమాట అందుకని వీక్లీ వంత్స్ కానీ అట్లా వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ తింటాను మ్మ్ అట్లా అండి మీరు ఆ బాగుంటదండి మ్మ్ రెస్టారెంట్ లో బానే ఉంటాదండి కానీ డబ్బులు కూడా అట్లానే ఉంటాది కట్టేది కూడ
సరే
సరే అండి ఓకే అండి బాయ్